హలో
ఆ చెప్పండి
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి
ఏమైందండి మీ వాయిస్కి ఎందుకో ఎలాగా మాట్లాడుతున్నారు
లేదు నాకు త్రోట్ పెయిన్ అయిందండి
అవునా ఇది సమ్మర్ కదండి
అవును సమ్మర్ అ అడికద్ కాఫ్ ఎక్కువ ఇ గ బియటా
మ్మ్
లోపల పెయిన్ కొద్దిగా వాసిందండి
సిగరెట్ మందు అలవాటు ఉంద
ఏంలేదండి లేదండి
స మరి సమ్మార్లా రాగులు పదు మ్మ్
కంటిన్యూ రావడంతోది కొద్దిగా ఇన్ఫెక్షన్ అయింది చూపంచుకోవాలండి
ఉ మల్ల వెళ్ళండి
ఇలాలండి ఈవినింగ్ ఈవినింగ్ హాస్పిటల్ కి వెళ్ళాలి
హు
మీరేం చేస్తారు అండి
ఇప్పుడు మాట్లాడేక అవుతుందా అండి మీకు
ఆ అవు తుందండి అది టాబ్లెట్స్ వేసుకున్నాను
హు
ఎస్ నారాయణగారు
ఏం చూడాలండి ఇక్కడే తిన్నాను
అవునండి
ఉహు మీరం చేస్తారండి
ఇప్పుడే మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చి వచ్చానండి
ఉ
నా టాబ్లెట్ ఇంన్నాండి అది ఇం ఈవినింగ్ ఈవినింగ్ ఒకసారి రమ్మన్నారు
హు
పిల్లలండి
హు గంట
కే చెప్పరలు మీ
తిన్నారండి
ఆ లేదండి జ్యూస్ తాగినానండి బాలేద కదా
అవును కొంచమన్న ఫుడ్ తినాల్సి ఉంది
ఆ తింటానండి కొద్దిగా తగ్గించి తింటాను
అ
బిర్యానీ ఇస్తారండి
ఉ మీరు నేనేం చెయ్యనండి మీరేం చేస్తారు
ఏం లేదుండి జస్ట్ స్టడీ చేస్తున్నానండి స్టడీస్ తో పాటు అదే పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నానండి
ఓ అబ్బో
అంటే ఫైనాన్షిల్ గా రెడి గావాల అమౌంట్ కోసం
మంచిదే లేండి
ఆ అండి
పేరెంట్స్ ని డబ్బులు అడగకుండా మీరే సంపాదించుకుంటున్నారు
ఏదో అండి ఏదో ఏమన్న బయటికి ఎళ్లిన అందరిని ఒకసారి అడగలేము కద అండి. మరి ముందే ఎక్కువ ఖర్చు పెట్టేస్తాను అడుగు ఏమొ ఇంట్లో అడగ కూడదులే ప్రస్తుతం నిల్ చిన్న పార్ట్ టైం జాబ్ లా చేస్తానండి
మ్
మీకు బైక్ రైడింగ్ బైక్ కార్ గాని వచ్చా అండి. డ్రైవింగ్ చేయడం.
ఆ బైక్ వచ్చండి
అంటే స్కూటీ యా లేకుంటే పెద్ద బైక్ అండి
ఆ బైక్ గూడ వ సరే
ఎందండి
పెద్ద బైక్ కూడ వచ్చండి
ఓకే స్కూటీ పోతాదంటే ఓకే కారండి ఆహా
కార్ రాదండి
లేదండి కనీసం ప్రతి ఒక్కరు అమ్మాయిలు బైక్ నడుపుతారండి అందుకు అడిగాను రవి సార్ గూడ నడ్ అందరు కార్ నడుపుతా అంటే అమ్మాయిలు అందరు కార్ జనరేషన్ జనరేష జనరేషన్ మర్ అది గాదండి అ జెసి అడగాలనిపించింది అందుకు అడిగానండి.
నువ్వు నేను వస్తాను
అ
హ్మ్ ఓ
అది మెసేజీంగ్ గాని అప్లై ఏం లేదండి ఇప్పుడే ఇగ జూస్ తాగి ఉన్నానండి.
హు హు
అ డ్రైవింగ్ లైసెన్స్ ఏమైనా వచ్చినాయ అండి. మీకు అప్లై చేశారా
వాళ్ళు చెప్పినన్
అవునండి
ఊహు ఏజ్ తక్కువ ఉందని ఇంకా
ఓకే ఓకే ఓకే
హ
ఒక ఏజ్ వస్తే ఏజ్ వెరిఫై అయితే అప్లై చేయండి
ఆ చేస్తాము మీరండి మీరున్ని నడుపుతారా
ఆ నడుపుతానండి అన్నొచ్చు
ఉ మీకుందా డ్రైవింగ్ లైసెన్స్
అప్లి నేడ అప్లి చేయలేదండి చేయాలి ఇంటికి ఎళ్తే చేయ్యాలండి
ఊ ఏం తిన్నారండి ఆఫ్ టైం ఏం తిన్నారా అఫ్టర్నూన్ జ్యూస్ మాత్రమేనా ఇంకేం తీసుకోలేదా
లేదు జ్యూస్ ఒకటె అండి మీరండి
ఆ నేను వెజ్ టేబుల్ రైస్ తిన్నానండి
ఓకే ఓకే అంటే మీరు స్టేయింగ్ పీజి యా లేకుంటే హౌసా అండి హలో
ఆ పిజి అండి
మీ వాయిస్ కట్ అవుతుందండి
అండి
మీ వాయిస్ కట్ వుతుంది
హలో అవునా నెట్వర్క్ ప్రాబ్లం ఉంటది అంటి
ఓకే ఒకే
అ
అంటే మీరు అదె నేను చెప్పలేదు పీజీ యా హౌచ్ ఆ అండి
నేనా హౌస్ అండి
హౌసా ఒకే ఒకే డ డైలీ అప్ అండ్ డౌనా అండి
ఆ అవునండి
ఓకే ఓకే ఎలా ఉన్నాయండి మీ స్టడీస్
పర్లేేదండి
అ మీరేవి ఏం పార్ట్ టైమ్ జాబ్ ఆ నువ్వు చేస్తుంది పైకి అదోలా ఉంటది.
అంటే డె డెలివరీ జాబ్ అండి.
ఏదండి అన్నీనా లెక్క స్విగ్గీ జోమాటో
స్విగ్గీ అండి జస్ట్ జస్ట్ ఫర్ పాట్ ఎంజాయ్ గున్నావ్ పో కొన్ని అవర్స్ అంతే
ఉమ్మ్ ఎంత ఇస్తారండి అమౌంట్
అది ఆర్డర్ బట్టేఅండి నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచే బట్టి
బాగుంది
అ మమ్మీ అఓ
రూమ్ స్టడీ ఏం చేస్తున్నారు ఉమ్ నేను
ఆ సెకండ్ ఇయర్ అండి
ఉమ్మ్ ఏదో సైడ్ అవి చదువుతున్నది ఆంధ్ర లైక్ కర్ణాటక న
నేను చెన్నై అండి
ఆ అవునవును
చెన్నై
ఉ
చె చెన్నైకి చెన్నైకి మధురై దగ్గరలో అండి
ఉమ్మ్ తమిళ్ మ త మీరు
లేదు లేదు అండి రానుఅండి.
ఫ్రెండ్స్ అందరు తెలుగోల్లా లేక
ఏదండి
మీ ఫ్రెండ్స్ అందరు తెలుగోల్ల లేక తమిల్లోళ్ల అండి
ఆ కొంతమంది మ్యాగజిన్ తెలుగులోండి కొంతమంది తమిళనాటోళ్ళ
అ
మీరేం టి
మాది ప్రాపర్ తెలుగండి
ఓకే ఓకే
ఉ
స్టడీంగు ఎంతకైనదండి
ఆ అవును హ
మీ లో గేటు వేందండి.
ఏంటండి
ఇంలో గేటు
మాల
ఆ
ఆంధ్రానే అండి.
అదే అ అ ఆందోళం చేరిట్ట అండి
చిత్తూర్
ఐతే ఓకే అండి.
మ్
చిత్తూర్ చిత్తూరు ల వస్తువులు ఏమి ఫేమస్ అండి.
కాల ఫేమస్ ఏ ప్లేస్ ఏం లేదు గని, ప్లేస్ ఒకటి ఫేమస్ హాస్ హిల్స్ అని అదొకటి ఫేమస్ ఉంది.
ఓకే ఓకే అండి.
ఇంకా ఫుడ్ అంటే అన్ని దొరుకుతాయండి.
ఆ అందర అండి ఇగ అందరు ఫుడ్డేనా అండి.
ఉమ్
అది అనంత పూర్ అండి. అనంతపూర్ డిస్టిక్.
ఓహో అదిదా
అ ఉమ్
ఇప్పుడు ఏం చెయాలండి నేను
ఏందం డి
ఇప్పుడు ఏం చేయాలి మీరు?
ఏం లే జస్ట్ కొద్దిగా, ఇక రెస్ట్ చేసుకోని ఇం ఈవనింగ్ లే లేచి హాస్పిటల్కి వెళ్లాలండీ.
ఆవునా అండి.
మీరండి?
ఏం లేదండి, సరే అండి అయితే, ఒకే.
సరే అండి నేను కొద్దిగాదు రెస్ట్ తీసుకుంటాను.
ఆ సరే అండి.
బాయ్ అండి.
ఆ బాయ్.